మేం ఇద్దరం ఉన్నాం మా క్లాసోళ్ళు ఇద్దరు వస్తున్నారు హైమా రాజీ హేమా రాజీ అంటే అమ్మాయి కోసమా హైమ రాజీ హలో
హలో
ఆ
చెప్పు ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీనే
తిన్నావా
తిన్నాను నువ్వు
నేను తిన్నా ఏం జరుగుతుంది కాలేజీలో ఆ తిన్నా
అన్యూవల్ డే జరిగింది
అన్యూవల్ డే జరిగిందా
సర్లే మినట్
ఆ
ఉమ్
ఎట్టుంది పార్టీ అయితే ఫుడ్డు
పార్టీ లేదా పుష్ప ఫుల్ పుష్ప
హా హ్మ్ ఏం బాలేదా
ఆ
ఫుడ్ బాలేదంట కదా
ఏంది
ఫుడ్ బాలేదంట కదా పార్టీలో అంటున్నా
తెలుసు కదా మళ్ళీ ఎందుకు ఓవర్ యాక్షన్ ఇంకా
నాకు తెలీదు కదా నిన్ను అడుగుతున్నా లేదు నాకెవరో చెప్పారు ఆహా స్నాప్ లో చూసిన ఏ ఏకా వేసినది స్నాప్ ఫుడ్ బాలేదు అందుకని అడుగు
నుళ్ళ అకున్నా ఎక్కడ స బాయ్స్ అంత వేశారు డాన్స్ అందుకే ఇగ మూసుకొని ఉన్నా ఇది బాంద ఉమ్ నేంత చేసుకోను ఎంత హలో అరే రేట్ తగ్గిందే ఇప్పుడ బెట్టు ఆ ఎంత సేపు నువ్వు స్టార్ట్ అవ్వడానికి అంట కదా వార్డెను ఎంత ఈవనింగ్ వస్తవా
ఆ ఇడుంటే కదా బస్ వెయిటింగ్ సండే కదా అందుకు రెస్ట్ కోడు
మా కాలేజీలో మొత్తం కలర్స్ వేస్తున్నారు తెలుసా నీకు
అది ఎందుకు అంత వైపరీత్యం చోటు చేసుకుంటుంది
కొత్త పిల్లోల్ల కోసం
ట్రూ ఓకే మనం వేస్ట్ అందుకనే కదా రూములు మారమంటుండ్రు ఆ మళ్ళీ మన రూములు మనకిస్తారా
అరే
అంటే ఏంది ఆవ్ రింగులే వేసేదాకా అడ్జస్ట్ అవ్వండమ్మా అంటున్నాడుంటగా రామ సార్
హలో
స బంగళ ఇంత వరకు లేదు ఏం లేదు పూర్తిగా మారాల్సిందే అందరూ
ఆ
అందరూ మారాల్సిందే
అయనా కల నాకు తెలీదు ఎవరు అన్నార అబ్బా కలసేసదాకా ఆ అడ్జస్ట్ అవ్వండి అంటే ఇంకా అడ్జస్ట్ అవ్వడం ఉండదు ఇంక పోయిన అంటే మళ్కి రావడానికి ఉండదు ఇంక రా బుద్ధది వాడ కదు అలవాటు అయిపోతుంది అందుకని తెలియవిగా చేస్తున్నాను న్నాడయినా
అవునవును
ఎప్పుడు లక్ష్మి ఎప్పుడు నువ్వు ఇంటికెళ్ళేది
నేనా నెక్స్ట్ మంత్ ఎయిట్ నైన్ మ్యారేజ్
నెక్స్ట్ మంత్
ఎయిట్ నైన్
అయితే నువ్వు కొంచెం ముందే వెళ్తావా
వన్నర్ ూ వెల్దా
అవునా
క
లేదు లేదు నువ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ
ఆహా డేట్ మార్చారు అది మండపం ఫిక్స్ అవ్వలేదంట
అదే కదా ట్వంటీ
ఆ ట్వంటీ ట్వంటీ ూ ట్వంటీ త్రీ అప్పుడు
ఆ అదే నా కా మార్చారా ఈ మధ్య మార్చారా
అవును
ఆహ ఉజ్వలా ఫోన్ చేసింది
ఏమంటా
అ
రాజీ నావేగదైవి ఆ రోజులే నేను దాట్లు చెప్పింది అ అ నీ ఉన్నాయంట కాళ్ళ కిందక వేసుకుంటా అని చెప్పినామంటే దొంగమ్మ కిందనా హలో నాదే చెప్పు గుగుళూరు వేసుకోడానికినికి ఆ రోజు నా బ్యాగ్ లో స్పేస్ లేదని నీ బేగ లో పెట్టినా నేన వెలా మొన్న వచ్చిన మీరు
రూమ్ సిిఫ్ట్ అవుతు
ఆ రాజీ వేరే రూమ్ క వెళ్తుంది ఆ మాట్లాడి ఎ రూమ్క వెళ్తుందా
మీరు ఉకే కదా
ఎవరు మాై మ హలో
చెప్పమే పెళ్ళి అట్టట్టు చేసొచ్చు నువ్వు
ఎ నువ అడిగ బేను
నే ఇంట్లో ఉన్నా
ఇప్పుడు అమ్మే
ఎవడ వచ్చిన నువ్వు అటు పోను ఆ తర్వాత గేమ్స్ అని నేను వచ్చేసిన
అన్యువల్ డేక్ బోలా అయితే మంచి పని చేసావులే అబ్బా ఎంతొక హైమా అన్నే
అభిమానం నీ మీద
ఎప్పుడు వస్తావు్
వస్తున్నాను బండ్ లేవు బస్సులేం లేవు
ఉంహు
నేనే మిరుం మిరుం
మా రుమా మారే అద్దే ఆడుంది
మీరుం యాడుంటే ఆడే నేను కూడా నిజేంగా
తిన్ ఆ ఉందువ్ లేరా కిన్నొందువ్
కిందా నువు
ఆ నేను కింద
అసలు కిందే ఖాళీ లేవంటే వాళ్ళు కొల్లాడుతున్నారే
ఏమో అను సబ్ జూనియర్స్ ఎసుకుంటా అని చెప్పారు
అంతలేదు ఇంకా జాలే ఇంకా జాలే ఆపు ఇంగ ఏం గుణం లే వాళ్ళా ఏసుకునేది
నావేం లేవు తిన్నావా
తిన్నా నువ్వు నువ్వెప్పుడోచ్చినావ్
నిన్న నైట్ హైమా
అవును ఈ అన్ మో అవునా తినేసోచిన నా ఎట జరిగిందే పెళ్ళి మీ అక్కది
అ ఇదో మాట్లాడు ఈ పిల్లతో అనుకోకున్ నా నా ఫ్రెండయ్యిందిర హయ మా హయ మా బుజిమా బుజిమా ఆ ఏదు బాన్ల
ఎ పడుతున్నవాడా
ఎవరికి హలో డిస్టర్బెన్స్ మీది మా వయసు మాకు ఇనిపించలేదు హలో
నువ్వెక్కడ కనిపించట్లేదు గ్రూప్ ఫోటోలో అంటున్నా
ఉన్నానే సూరయభాయి పక్కన ఉన్నా జుడు
ఆ చూస్నం లే నువు మరి చెప్ కద్దు చూసా నేను కానీ బాగా కని బాగా కనిపించట్లేదు అంటు అది నేను అడిగేది నువ్వు అడున్నవ్ నేను బాగా గమనించినాలే వెనకున్నా వెనకున్నాడని ఎత్తిక నిన్నే ఫస్ట్ ఎక్కడెక్కడ కుందా అని
అదే నేనంటే లవ్వు నీకు నేనేం బాగాలేనులే ఏం వెతుకుతావు అ
రి చేయొద్దు నువ్వు బాగా పంలా బాగా దిగలా అంటే నువ్వు మావులుగా స్టేటస్ కూడా
ఇప్పుడు బెడతా
ఇప్పుడు బెడతా అంటున్నా
పెడతవా పెట్టిస్తా
ఆ నీక్ పెట్టమంటే పర్సనల్గా ఆ
పెట్టు పెట్టు
నీకు పర్స్ పర్సనల్గా పెడతా జూడు
పెట్టు వనిన్న
ఆ పెడతలే స్పీకర్ ఉన్నేన్ వన్ స్పీకర్లే
ఆఫ్ సారీ ఎప్పుడు కుటిచ్చు
హలో అప్పుడే ముందు రోజు
ముందు రోజు ముందు రోజు
ఆ రోజు ముందు రోజు ఆ ముందు రోజు కు ట్టిచుకున్నంతే
ఆ పిల్ల సారీ
యే పిల్లది
మీ రూం మెట్
ఆ ఆపిల్ల ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నది బంగారు శారీని
ఆవునా
అవును ఇంటికెళ్ళింది ఇంటికెళ్ళి తెచ్చుకుంది ఆ పిల్లా
దానికోసం ఇంటి పోయి అంటే ఇంటికి పోయి మళ్ళీ తీసుకొని మళ్ళీ వచ్చిందా పార్టీ కోసం
యా
పండక్కి పోవాలంటున్నది గదా
యెళ్ళింది మళ్ళీ యెళ్తది పండకి మోనికా అమ్మా ట్వంటీ సెకండ్
వాళ్ళు వచ్చి కాడ్స్ తీసుకొని పోయేలోపల యేత్తు ఇంగ ఇవి గూడా ఎత్కోనిబోతారు అంత డబల్ కాడ్స్ ఇవి ఎత్కపోవాలా దా ఐదు